హలో
పడుతుందా అండి
ఆ విన పడుతుంది అండి మీకు వినపడుతుందా
ఆ మాకు వినిపిస్తుందిండి ఆ వినిపిస్తుంది తిన్నానండి మీరు దిన్నారా
ఆ ఇప్పుడే తిన్నానండి
మరి ఇంత లేట్ గా తిన్నారేంటండి
ఆ చుట్టాలు వచ్చి ఉన్నాయండి ఇంటికి కి సో ఇగా లేట్ అయింది
ఆ ఇంటికెళ్ళారా అండి
ఆ వెెళ్ళానండి
ఆమ్
ఏం కూర అండి మీది
బీట్రూట్ అండి బీట్రూట్ దిన్నాము తిని
చాలా మంచిదండి బీట్రూట్
ఉ హాస్టల్లో మంచిగా పెట్టలేదా అండి
ఆ ఇగా దాంట్లో ఎట్లాంటారండి ఇగ వాళ్ళకి న నచ్చినట్టు వండుతారు అదే ఇంటికాడ బీట్రూట్ ఫ్రై బానే ఉం తంట రండి నేను గుడా తినను గాని అంటరు
ఏమి హాస్ హాస్టల్లో ఉన్నాము లాక్ డౌన్ లాక్ డౌన్ అంటున్నారు సో దాని గురించి న్యూస్ ఇంటు ఇంటు అలానే పండుకున్నాను
అవునా మరి ఏమన్నారండి ఇప్పుడు లాస్ట్ కి ఏమొచ్చింది వార్తల్లో
హుమ్ ఏమంటారండి ట్రంప్ ఏమో డిక్లేర్ చేసేసిండడు వరల్డ్ అంటే దేశం మొత్తం మీద అన్ని దేశాల మీద లాక్డౌన్ ఏసుకోండి పెట్రోల్ లేదు అనుకుంటా చెప్పారు
అవునా మరి ఎట్లా అండి పైసలు
ఉమ్ అదే అదే ఇప్పుడు మాది ఏమైతాదో తెలీదు
మరి భారతదేశంలో ఉందని జె ప్పి పెడుతున్నారు కదా
అదే అదే మోడ్ మోడీ ఏమో డైరెక్ట్ ఉంది అని అంటున్నారు పెట్రోల్ త్రీ టిలి ట్రిలియన్ టన్స్ మేము దాచిపెట్టాము కింద దాచాము అని అన్నారు. తెలీదు ఇప్పుడు ఏమవుతదొ భారతదేశంలో ఏమైతదో తెలీదు.
కానీ తిరుగుడు తక్కువన అండి ఫుల్ తిరుగుతారు. పెట్రోల్ ఒడిసిపోద్ది. బ
కాకపోతే ప్రతి ఇప్పుడు ఏం సామాన్ ఇంట్లకి రావాలన్నా గానీ, పెట్రోల్ కావాల్సిందేగా అండి. ఉమ్ ఉం అందరు ఇండక్షన్స్ చాలా షిఫ్ట్ అయిపోతున్నారండి.
ఇప్పుడు మళ్ళా అది కొనుక్కోవాలండి.
అది కొనాల్సిందే కదండి మరి.
ఉమ్ మళ్ళీ లాక్ డౌన్ అంతే ఇగ వేరే ఉంట దండి ఇగ దాని మీద ఎక్కువ అండడానికి టైం పడుత కదండీ. బానే ఉంటది కాని
బాగానే ఉంటాది. కానీ ఎక్కువ వండనీకి నాకు టైం పడుతది. ఇందాకనే ఆర్డర్ పెట్టానండి అది హ్మ్ ఇంత ఒకటి ఆర్డర్ పెట్టాను ఇగ
ఏంటండీ.
ఆర్డర్ ఇందాక నే ఒకటి పెట్టానండి ఆ ఇండక్షన్.
మీరు పెట్టుకున్నారా.
లో ఇంతకు ముందు ఒకటి ఉండే అదే ఫ ఫ్రెండ్ దండి. సో ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆహా ఆ రెండు ఇక్కడ ఉంటారు. మ్మ్ తీసుకు కానీ ఏ ఇగ నేను ఇంటికాడక గ్యాస్ వేస్ట్ అవుతుంది క గ్యాస్ లేదు కదండి. అహ అవునా అండి. ఉమ్ సో తీసుకొని వెళ్ళారు ఇక నేను ఇక ఏం చేయాలో అర్థం కాక నేను కొత్తది పెట్టా ఇగ
అంటే ఇప్పుడు మరి పెట్టింది మీరు ఒక్కరే కడతారా లే
హె లే నేను ఒకనే ఇక దీని తర్వాత ఇక మళ్ళీ ఇంటికాడన్నా ఇంటికాడన్న ఉంటది కదా ఇంటికాడన్న యూజ్ చే
అయినా మీరు ఒకటే రోజు అండుతున్నారు కదండి చికెన్ అది కూడా దానికి ఎందుకు పెట్టారు
ఏ లేదండి రోజు రాత్రి పాల్లు తాగుతాను పొద్దున లేగాంగానే మళ్ళా పాలు డైలీ పొద్దున్న తాగుతాను రాత్రి తాగుతాను ఎందుకు మీకు ఆలవాట అలా ఉమ్ అట్ల ఆలావాటు అయిందండి
వై
బైటికెళ్లి తాగుతారుగా ఛాయి అది వేరు ఇది వేరు అదొక్కసారి ఇది ఒక్కసార అదేమో అదే దానికోసం దాగుతాను ఇదేమో నిద్ర నిద్ర పొద్దున తాగుతాను అవునా రోజు ఒక పాల ప్యాకెట్ ఉడతా అండి ఆ రోజుకు ఒకటి ఉడతి అండి నాకు మీరు ఒక్కరేనా ఇంక ఎవర్నా లే నేన ఒకనే తాగుతాను వేరే వాళ్ళు వచ్చినప్పుడు వా లో చెప్తారు ఇక అది చెయ్యడి అది చెయయండి అని కాఫీ చేయండి నాకు నాకు బ్లాక్ కాఫీ కావాలడిచ్చన్ ఆ వచ్చాడండి బయటికి వెళ్ళాడు బయట ఫులు ఏం ఏ ని తర్వాత రోజు వచ్చారంండి ఆ నిన్న వచ్చార తర్వాత రోజు వచ్చాడు నువ్వు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాడు ఆతను ఏం ఎంజాయ్ అండి ఎంజాయ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోనే వెళ్ళ అంటే ఒకరికి ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళాడు ఎగ్జా రాపిచ్చాడు అమ్మాయికి తర్వాతనేమో నెక్స్ట్ ట్ అదే రోజు రాత్రి మంచిగా నైట్ డ్రింక్ చేసి అది వాళ్ళ అన్నల్ తను అందరితో ఎంజాయ్ చేసి తెల్లార వచ్చాడు
అవునా
తెిల్లరు రాంగనే ఫస్ట్ ఫోన్ తీసుకున్నాడు ఫోన్ తీస్కొని అర్ మీర్ నేన్ అంతా మిస్ అయితే అనని అంతే గానం బాధపడ్డాడు దాని తర్వాతనేమో అతనే చేస్ చడ చెప్పాడు మనదన కన్నా ఇంకా మం ఎంజాయ్ చేశాడు మరి ఇంకేందండి ఉమ్ అంతే లేండి ఒకటి ఒకటి ఉన్నా కానీ ఏం అనలేదాండి ఎట్లా అంటే ఒకటి అంటే రెండు కావాలి అతనికి ఒకటి కాదు
అంటే అది ఇది మిస్ అయిపోయినా నాన్ కున్నాడు
ఉమ్ అంత లేదు అతను చేసిన దానికి మాకు తెలిసి ఒక పది పర్సెంట్ అన్న చేసిందము
అవునా
ఉమ్ మంచిగా ఎంజాయ్ చేసాడు వచ్చాడు
అ
ఉమ్
అదే ఒకరోజు ముందుతయతే
ఉమ్ ఒక రోజు ముంద వస్తే అది కవర్ అవుతుండే ఇది కవర్ అవుతుండంది అట్లా అనుకున్నాడు ఇగా హమ్ మంచిినే టైం పాస్ చేసాడు ఆ ఇంటికి ఎళ్ళిపోయింది ఆ రజు ఎగ్జామ్ రాసం నేను అడగలేదు అడుగుతే గెలిసి ఉంటాయి కదండి ఎంజాయ్ చేశాడు నీట్గా రాత్రి కూడా ఫోన్ చేశాడు ఒక నాలుగు ఒక నాలుగు తీసుకున్న తర్వాత పంపి ఇంకా నాలుగు కొనుక్కుంటా అని
హ
ఇగ మీరే ఎంజాయ్ చేశారు నేనేమో నేనేం చేస్తాలేనని నేను అంటే పేరెంట్స్ అందరు బ తినకదు ఏం చేయద్దు మా పేరెంట్స్ అందరు టెంపుల్ వెళ్ళారు తిరుపతి అరుణాచలం ఆ ఆటంతా పోయి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎంటనే ఇలా అండి వాళ్ళు లేదండి రేపు అయితారు రేప అన్నా లేకుంటే స ఆదివారం రోజు అన్నా
హమ్.
హమ్ అదివ. ఎప్పుడూ దాకా అప్పుడు రిటన్. ఇంటికి వెళ్తారా లే లేదు లేదండి ఇంటికెళ్ళే ప్రసక్తి లేదు ఫోన్ చేశారు రమ్మని. ఇంటికాడ వచ్చి ఒక రోజు. చేశారంటే.
ఆ వ్రతం చేసుకో. కుంటారు.
హమ్. నన్ను రమ్మని అన్నారు కాని నాకు. పొందిదైతులేదు ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉంటారండి.
ఉంటేమైతంది మీరు పని వెళ్ళండి మీ ఫ. మీరు చెస్
హమ్. ఏమో అండి భయంయితా ఉంటది. పోలేదిగా చెప్పాను నేను రాను ఇంకొ. ఇంకా
నేత్రి ఎలిపోయిన్నా అండి.
అతని స్నేహితుడా? ఆ ఎలి ఆ వెళ్ళిపోయాడండి అతను అతను జస్ట్ పండగ కోసం ఈవెంట్ కోసం వచ్చాడు ఈవెంట్ ఎంజాయ్ చేశారు. ఆ వెళ్ళిపోయడిగా ఆ వాకింగ్ డ్రైవ్స్ ఆ ఆ అంటే ఇప్పుడు జాబ్ లో కొసం డ్రైవ్స్ ఉంటైగా అండి.
ఉ
ఇగ వాకింగ్ డ్రైవ్స్ వెళ్తున్నాడు. ఎక్కడ హ హైదరాబాద్ లోన హా హై హైదరాబాద్ లో ఆ ఇప్ ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు ఒక టూ టూ ఒ త్రీ మంత్స్ ఉండి జాబ్ కొట్టేసుకొని ఇక జాబ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయిండు.
ఉ ఉ
ఊ అతన్ జెప్ ఇపుడు ఇక్కడ మొత్తం వెకేట్ జేషిండా అండి లేద్ లే వెకేట్ అంటే ఏం జేయలేదు. లో జస్ట్ నా పేరుమే అంటే నా పేరు రాసే వెళ్ళిపోయాడు బయటికి అవునా మరి హాస్టల్ బిల్ పడుతది కదా అలార్టి ఒకేస్ పడది పడది పడదండి మాట్లాడం లే అవునా ఆడుండ్ అంటారు కదా వాళ్ళతోని సపరేట్ గా పోయి మాట్లాడము ఆహా ఊ ఊ కాబట్టి బిల్లు పడది ఏం పడది ఇగ అతని పని అతను చేసుకుంటడు ఇగ అడేమన్నా ట్రబుల్ అయిందను అండుగా ఈడు హాస్టల్ కచ్చేస్తాడు ఓహో ఊ అది కూడా బెస్ట్ ఏ గా ఏడు నువ్ జూడాలి లోను ఊ నిన్న మాత్రం బాగా టైం పాస్ అయిందండి బయటికి వెళ్ళాము ఎంజాయ్ చేసాము అచ్చింది అవునా ఊ మళ్ళా హాస్టల్ కచ్చిన్ తర్వాత రాత్రి పదకొన్నరకొ పన్నెండు గంటలకొ ఓ ఇంటర్వ్యూ ఉండే అండి
మీకా అండి
ఆ
ఉహు
ఇంటర్వ్యూ అంటా ఇట్లా కాదు ఇది యానిమకి సంబంధించి తేమ్మన్య ఏ థర్టీ ఫోర్ అయినాయి రేపు ఒకసారి లాస్ట్ కు ఉంది చేసేసిన తర్వాత రాలేద అనిపించింది అనుకోండి ఇక కూర్చోవాలండి ఎల్లి ఇక లింక్డిన్ లేక నౌకీయో ఏదో ఒక దాంట్లో కుర్చు వాలిగా
ఉహు
ఇప్పుడే సినిమాకెళ్ళి వచ్చారా అండి మీ స్నేహితులు స్నేహితులు ఇంత తొందరగా ఎందుకొస్తారండి రాలేదు వెళ్ళారు సినిమాకి వెళ్ళారు మరి వాళ్ళ తమ్ములు ఏమన రా అండి అందరికి తెలుసు కదండి ఇంట్లో ఉన్న వాళ్ళకు అంటే ఎట్లా తెలుస అండి తండే ఫ్రెండ్స్ నా అండి మనం ఫ్రెండ్స్ అనుకుంటే మనకు మంచిది వాళ్ళకి మంచిది ఎక్కవ దూరం పోదు మ మనకు తెలుసు ముప్ప తే అల విధానం వాళ్ళు ఎలా ఉంటున్నారొ దాన్ని బట్టి కానీ వాళ్ళ తమ్ముళ్ని చూస్తే అట్లు ఏమ్ అనుకోట్లే అట్లా అనుకోవట్లే గాని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అవునా చేసుకోరు ఇయ్యాచ్చు మేనేజ్ చేస్తారు ఏమో ఎన్ని చూడలేదండి మనం బయట అందులో మ్మ్ దీని ఎన్ని రోజులు ఉంటుదండి చూస్తే తెలుసు తెలివిగా టూ మంత్స్ అయితే అయ్యిపొతాయి టూ మంత్స్ తర్వాత తెలుస్తాది ఏమైంది తో ఏం లేదు అన్నీ తెలుస్తాయి టూ మంత్స్ తరువాత లాస్ట్ ఇయర్ సీనియర్ రాహుల్ ఓ అండి ఓకే కే
ఓకే సరే మరి ఉంటున్నా
ఉంటుంన్నా